కట్ చేస్తా
మధ్యలో ఏం కావాలీ
సరేలే చెప్పు
కాదు మళ్ళా ఈ రోజు ఏం జరిగిందని మామ అంటావ్ పోయి వచ్చినాడు మధ్యాహ్నం నేను జాకెట్ కుట్టుకుంటా అన్నం లేట్ గా పెట్టిన ఒకటి నర్రకు అట్లా పెట్టినాలే
ఆ
కుదరదు మా అమ్మయి ఆడుకు ఆటో రిపేర్ ఇవు ఏందో అది పంప అ చేపించుకోవాలీ అని మళ్ళ వదినకు ఫోన్ చేసినడు అన్నం ఉంద వదిన అని
ఆ
అంటే బాఒళ్ళ వదిినండి లేదు రామ్య నిజమే చెప్పందా లేదు లే నేను మధ్యాహ్నానికే చేయిసినాను లేదు రామజ అని చెప్పి సర్లేని ఎంప్ప పెట్ మేం చేసి పిన్నోళ్ల ఇంటికి ఇట్నేండి అదేమో అత్తడి ఈడుంది కొండపోమన్నావాట అని పెట్టకచ్చు అంటే
ఆ
నువ్వు అన్నం పెట్టకదు ఏం పెట్టకూదు అవసరం లేదు ఎవ్వరు పని చేయారు మాకు కావట్దు మా ఇంట్లోంచి అన్నం ఎటో ఏతవ్వవద్దు ఏమి తవ్వద్ద అనిందంట
దా అన్నామా ఏమి కడుపు కాల్ అ ఎంత అద్మా వాళ్ళ పిల్లళని సాాగనారు వాళ్ళ మగ్గుడు పిల్లలని సాాగనారే అన్ని రోజులు పందులు మేచ్చినట్ంది ఇడ్లకాడ కూర్చొని ఎద్దులు తిన్న తిన్నారు
అని రామని మామకి ఫోన్ చేసి రామణ్య మామకే ఫోన్ చేసింది డైరెక్ట్ గా పన్నినే ఆ ఫోన్ చేసి మా ఇంట్లో అన్నం లేదు ఏం లేదు మా ఇంట్లో ఏ పెట్టాను నేను అన్నం పెట్టాను ఏం పెట్టాను మాకు కావట్ అ నీ పంచాయతీ వరి పంచాయతీ మాకు కావట్దు అన్నం లేదు ఏం లేదు అని అనన్నాయి అంటాలి ఎప్ప నేను నిన్నడి న అన్నమో నువ్ ఇట్లా అంటావని మాట్లాడదావని నే లక్ష్మి గురి ఇవ నా కూడాక నేను అన్నం కూడా తినడం లే ఇంట్లో సరిగా నువ్వు తిందరన్నా కూడా నేను తినడంలే ఇప్పుడు నేను నిన్ను అడిగిన నా పెట్టు అని నేను మా వఊదిిన నేను అడిగిన లేదనిది నేను గమ్ముకుండాను నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు అన్నా లేదు ఏం లేదని నువ్వు అనాల్సిన అవసరం ఏముంది ఆ ఉండు వచ్చనని ఇంటికాడ వినడు
ఆ
ఇంటికాడు పో పరకెత్తుకొని ఫహత తన్నాడు
కరకత్త కొట్నాడ
కుడతడు నాడు ఇవాళమంది కాడ లే తీసినారు
ఆ
అ ఎంటికలు పట్టుకున్నాడు ఇ గారాల ద ముదరం చాల రానుహ
ఆ పట్కున్యాడా ఏంే ఏంటికి ఇ గట అాల ఏం తిట్టవద్దు చేయవద్దు గమ్ము ఉం
అదే అనికా అనీంగా కో వంటంగ పోయినాడా ఏన్ ఏ కొలాకు కొతుారవే అంట మయి
ఎవరు
ఇ
ీ అన్నింద
ఆ కళ కొ అస అవి మంది మందికి అంటుంది
ఆ
అంటే కుక్క అంటావ అంటని మళ్ళా వదు మందికి అ అవసరం లేదు నీకు వాళ్ళ పంచాయ కావట అదిదిని చెప్పి వాళ్ళ వదినందుకని ఇం ఏం నరాని తలకొ వచ్చు నను ఇంటికె ఇ ఇంత జరుగుతు అంది అందుకే నాకు మనసు రాలే ఫోన్ ఇచ్చే నాకు ఇం ఏదో ఒక బాధలేదు చదని ఇంక నేం చెయలే
మనం ఉండకూడదు తిండి కా ఇవాళ పిల్లలలకు అంతా మే
ఏం పెట్టి నవవు నువ్ ఏమన్నా సాప్తానవ నన్న్ నాకేమన్ననా పద వాళ్ళ పెాను అవ నువ్వ ఏమన్నా
ఆ ఇప్పుడు లేదు కాబట్టి పెట్ట ఉండింటే పెట్టించుకుంది కదా దదు పెట్టించుకున్నట్టు
పెట్టించుకున్నాదా ఎవన్ని కారణాల నాకేం పెట్టి ావు నువ్ నాకేం పెట్టినావు నువ్వు చెప్పు ఏం పెట్నావని నువ్కేం హక్కుందని నా మందు కొట్టినికచ్చన్నావ ను ఏం హక్కుందని నువ్వు అని ఏం మాట్డుతుదని నాకేమన్నా పెడతున్నావా నువ్వు ఏవనా పది రపాలు పెట్
ఏ మక్కు లేదులే అదో ఒకటి బీయ్యంది కాదు ఒకటి బీయ్యంది అక్కడ చె చె చెప్ చెప్పిన మాట వినకుండా చేసుకొని పోయింది. లవ్ కావాలని ఇప్పుడు అనుభవించాల రోజు తాగొచ్చి కొడతా ఉంటే ఈమెకేమన్న అట్టంటి బుద్ధిందేమో
రామాంజీ మామ
ఆ ఎవ ఎవరు పట్టించుకోకున్నట్టే ఎన్ని కరలుని వాడ శని ఉందేమో
అందరు నేర్పిచ్చన్నారేమో ఇకారాలు పడాలని ఇంకా దూరం చేసుకొని, దూరం చేసి మళ్ళీ ఇకారాలు పడచ్చని పడింది అనుకో, వాళ్ళ అమ్మ తగినడు ఇంటికాడికి వచ్చిందింటి ఏం లా ట్ట బుద్ధి లేదు, అట్ట బుద్ధి లేదు ఆయ్మ్మికి మళ్ళ అని అంటాం తప్ప అంటే అట్ట బుద్ధి లేదు, అట్ట బుద్ధి లేదనీ ఒకతి పోయింది ఇప్పుడు ఆయి కాదు అట్టా కాదు నాకి ఈసారి తలకాయ మట్టుకు ఏదైనా తప్పుంది రిమార్క్ గాని వచ్చింద అనుకో ఏమైనా అందరినీ దూరం చేసుకొని ఇకారాలు పడాలని చూత్తాందేమో
మామ ఆనా
ఆమే మాకు అట్ల బుద్ధులు ఏం లేవులే, మల్వానే అట్ల బుద్ధులు ఏమి లేవులే అనే అత్త ఏమన్లే వద్దుపా నాయన, వద్దుపా నాయనా అని అనిందంట్ దానికి ఎక్కింది పో ఏందో చేసినారు దానికి
ఎందీ
దానికి ఏందో‌ చేసినారు పో ఏందో ఇప్పుడు మొత్తానికి ఏడుస్తాంది
ఎవరికీ పిన్నిక్యా
ఆ
వీళ్ళతో ఎప్పుడు అయ్యేలే వాళ్లకు అంత
అని ఇంకా ఈడికి వచ్చినది
చూడు మళ్ళ తిండి కాడ ఏమ్మే అంత కూరగాయలు ఉండి కూరగాయలు ఎత్తుకుపో తిని ఏం ఓయమ్మ
ఇంగా ఇంటికి వచ్చినాక అన్నే దో నీళ్ళు కూడా ఎత్తకురావాల్సిన అవసరం లేదు. ఎత్తకచ్చుకుంటది. నీయమ్మ నేనన్నా మీ వాళ్ళ అమ్మతోనే తో నీ ఇంకేమన్నా కావాలంటే మా ఇంటికాడికి వచ్చి మమ్మల్ని అడుగు తీస్కచ్చిఇచ్చ్చా ఈడ్నే తిని ఈడ్నే తాగి పో ఏందైనా గాని అంతే నీకు కావాలంటే ఏమి కావాలన్నా ఈడికొచ్చి తీసుకొని పో ఈడొచ్చితిని తాగిపో అంతే ఏమే కానీ మాయప్ప ఏదానికి పలకడు, సెయ్యడు మా ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు మీ వాళ్ళకి ఇంట్లో నుంచి దాటండి ఫస్ట్ ఇంట్లో నుంచి దాటండి ఫస్ట్ అంటంది ఆప్ ఆయమ్మ పిన్ని ఐతే ఫస్ట్ పోండి
ఓ పని చేయలేదు గానీ మళ్ళా
మాటకొచ్చాక నీ పెళ్ళాన్ని కొట్టుకోపో నీ పెళ్ళాన్ని కొట్టుకోపో మామీదకి కాదు వచ్చేది నీ పెళ్ళాన్ని కొట్టుకోపో అంట
హ్మ్
అప్పుడు ఎల్ల కొట్టించింది సలదేమో
ఏంచేస్తాం వాళ్ళ బుద్ధులేఅట్లాంటివి వాళ్ళ చూసి చూసి పోయి వాళ్ళ ఇళ్లల్ల పడ్డాం ఇగేమ్ చేయలేం ఇంగ ఎట్టో మా
మామ మంచోడే సరిపోయింది మే నిజంగా అంటనే లేకుంటే నా అ పె ఏంలే మీతో ఏంలే ఆడపిల్లతో పో పెట్టుకుంటావంటే నువ్వు అనే
పెట్ చుడుమామ అడితంటే అంటే ఆమె అనింది కనిపియ్యాలె బు ఇప్పుడు ఆ ఒకవేళ అదే ఇదే సంగతి పెద్ద మామకి జరిగింటే ఆమె ఎట్లా రియాక్ట్ అయిందో పెద్దమే
కున్నావ్ ఎంగింది ఆ అమ్మాయితే మొలాబ్ పెట్టుకోకుండ
చూడు మళ్ల
ఆ
ఏమండ్లదా మా వెంకటేశ్వరి
మన్లే ఏమంటావ్ ఆ యమ్మ జోలికి పోతేనే అంత ఊరికనేఉంటారు
ఆ బల్లెటోళ్ళు ఉన్నారు చూసి నేర్చుకోమను మామను ఇంగా తెలివి తెచ్
అండ్ల నిను అందుకే మీ వాళ్ళు కాదు మీ వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అన్నావ్అనుకో ఈసారి నీకుంటది అంటే నీకు నా చెల్లెల్ నిలిచిపెట్టాను నా చెల్లె నిడిచిపెట్టాను అని అంటావ్ కదా నువ్వు చూడు కూడు కనీసం అన్నం దగ్గర కూడా పెట్టానని దెంగిం ది నీకు ఇంకేంది చెల్లెలు ని చెల్లెలు ట్యూషన్ నేర్చుకో ఇప్పుడి కన్న బు కు తెచ్చుకో మర్యాదగ మూసుకొండన్న
హు
య్యాది పట్టించుకొనన్నాడు క తిట్టను
ఇంగో ఇయ్యే మా బలే ఇదింది ఆహ జరిగింది చెప్పదు కొట్టినాడు ఇట్ట చేసినడు అహ కొట్నా
ఫోన్ చేసి చెప్పింది పెద్ద మావకు పెద్ద మావకు చెప్పింది ఫోన్ చేసి కొ ట్నీకి వచ్చినాడని
ఆ
ఆ యప్పకు ఫోన్ చేసి ఆయమ్మీ జోలికి అవసరమా మీరు పోనీకి ఆడపిల్లతో ఏం అవసరం నీకు అంట
హు అడ జరిగిందిది తెలిదే ఆయప్పకు
అ యప్పేమో మంచి ఇ యప్పేమో చెడ్డ ఇదే
ఊర్ లేకి కూడా ఫోన్ చేసి చెప్పింట అదే రామ్ల సుమ్మ అంతా టామ్ టామ్ లే వింటది గుల్లామొకం
ఏ ఎంతకున్నార్మ తెలి
మా వాళ్
ఇప్పుడే బాధపడుతుంది ఇ అన్నీ తెలిచ్చి మళ్ళీ బాధపడతను నేనేం ఫోనే చేయ్యలే అందుకే నాకేం పొద్దునంచి ఇయే చచ్చిపోతున నేను నిన్నటంచి మొన్న మూడు రోజు ఊరిగా నుంచి వచ్చిన నుంచి ఇదే పంచాయతీ
వాపు పంది ఇద్దరు ఇద్దరు లోకలయిపోయినారు ఏంజేయలో
ఇంకా అందుకే నేను ఇ ఫోన్ నిల మళ ఫోన్ చేచ్చి ఇంకా అది ఇదిని మాట్లాడుకుంటడా పంచాయత బసాయి ఆషంద
ఉంటా ఎన్న పట్టి చు పగద చెమ్ము పాస్గాల్లి తోట అది ముకు పాసక వాళ్ళంటదు
మళ్ళా ఏంది ఒకటి అంటుదాం
ఆ
ఏంది మళ్ళా ఒకటి అని
సమ్ము ఈ సమ్ము ఒకటి పాస్గా
రే చ ఒకక్కటి పాస్ ఇయి ఎగ్జామ్స్ ఒకక్కటి న
అదే అండి ఇవన్నీ నువ్వు పెట్టుకోి ఈ సినిమ ఒకటి పాగా యాదో ఒకటి వచ్చే మేలుగా అనింటంది
న అయిపోదనికి కంపెనీలో లే ఇవ గాయత్రి అద ఫార్మా కంపెనీలో లేవు
పంబని సైడ్ అది కష్టం ఉన్నా కూడా పని కష్టమున్ననే ఎక్స్పీరియన్స్ జరగకదు చెప్ప
క్షణ రజత పవా
న్షిప్ చేస్తే మళ్ళీ ఆడ ఎక్స్పీరియన్స్ వచ్చి అక్కడ పోవచ్చు లమి
సారా లేై
సరే మరి బాయ్